హలో హలో
అ
హలో హాయ్ అండి
హాయ్ అండి హౌ అర్ యు బాగున్నారా
ఆ బాగున్నామ్ అండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారండి
ఎం లేదండి కాలిగా నే ఇంట్లో కూర్చున్నాను మీరు ఎం చేస్తూన్నారు
డిన్నర్ చేసాము, కాసేపు ముచ్చట్లు పెట్టాము అందరం, ఇప్పుడే ఫోన్ చూస్తున్నామండి కాసేపు
తినడమే మ్ ఫొటోస్ ఉంటే సరి స్వర్ణగిరి వెళ్ళున్నామా ఒకే అ ఫొటోస్ ఉంటే స్తులా ఉంది
అవునా అండి ఎట్లా ఉంది అండి బా
వెల్లిండ్ర మీరు స్వర్ణగిరికి ఎప్పుడైనా నేను వెళ్ళాను కాని అంటే స్టార్టింగ్ లో అప్పుడు, అప్పుడే ఇంకా అప్పుడే కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు మొత్తం, అప్పుడు అంటే టెంపుల్ లాగా విజిట్ చేయడానికి వెళ్తున్నారు అప్పుడు అప్పటికే టెంపుల్ ఓపెన్ అయింది కానీ ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కాలేదు ఇంకా, అప్పుడు వెళ్ళిన అప్పుడే చాలా బాగుంది అసలు ఇంత బాగా గట్టిరు అసలు ఆ టెంపుల్ అయితే
ఇంకా బాగుండొచ్చురా అండి
ఇంకా డెవలప్ చేసిరు కదా, దాన్ని అంటే మొత్తం అది అయిపోయింది, కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయినాలి ఇంకా దాంట్లో లైట్స్ అవి ఫిట్టింగ్ చేసారు పద్మనాభ స్వామి ఇట్లా పెట్టిది కదా వాటర్ లో చాలా బాగుంది అసలు నేను చూసినప్పుడే చాలా బాగుంది, కొత్తగా ఉంది అసలు అప్పుడు నేను, మా అన్నయ్య తీసుకెళ్లి బాగుంటది అనేసి ఒక టెంపుల్ తీసుకెళ్తా అని సర్ప్రైజింగ్ గా తీసుకెళ్ళడు మంచిగా అనిపించింది అసలు మ్ బాగుంది యాదగిరి గుట్టకి దగ్గర్లోనే
మళ్ళి తాండి మరి అ గు ఇక సురేంద్రపురం వెళ్ళిరా
ఆ వెళ్ళినా అంటే ఆ స్వర్ణగిరి చూసాక చూద్దామ అని వెళ్ళినాము వెళ్ళినప్పుడు అక్కడికి చూస్కె వెళ్ళినాం మేము సిక్స్ కె వెళ్ళెసరికి ఇంక అప్పుడికి పని గాలేదు త్రి సెవెన్ కి ఓపెన్ చేస్త ఏమైన దర్శనానికి సేవ న్కి పంపిస్తంది చేస్తరంట వన్ అవర్ వెయిట్ చే నాక్ వేడి చేసాక ఓపెన్ అయ్య ఓపెన్ చేసిరు దర్శనానికి పంపించురు ఎంత పె ఎంత పెద్ద విగ్రహం కట్టిరు అసలయితే వెంకటేశ్వర స్వామిది పెద్ద ఉమ్ విగ్రహం పెట్టిరు అసలు ఎక్ ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం
అవునండి అద అదే అసలు తిరుపతి వరకు వెళ్ళకుండా మ పర్లేదు అంటున్నారు
ఆ అవు అసలు అక్కడ అక్కడ లడ్డుూ స్మెల్ వస్తుంది కదాండి అసలు మొత్తం నెయ్యి స్మెల్ అసలు నెయ్యి స్మెల్ సూప్పర్ స్మెల్ వస్తుంది అసలు అక్కడ టెంపుల్ లో ఒక అడుగు పెట్టేగాని ఫస్ట్ నెయ్యి స్మెల్ వస్తుంది ఆ మళ్ళీ విజయ స్వామిది టెంపులా మది విగ్రహం పెద్దగానే ఉంది అట్లనే మళ్ళి ఆంజనేయ గు ఎలా అంటే విగ్రహం కూడా పెట్టిరు పెద్దది చాలా పెద్ద ఉంది ఆంజనేయుది కూడా బాగుంది మళ్ళీ ఇట్లా ఎట్లున్నాయంటే ఆ పూలు ఆ దూడలు ఉంటయి కదా అవి రియల్ గా ఉన్నట్టే గ్రాస్ లాగ ఉన్నది దాంట్లో రియల్గా ఆవులు ఉన్నట్టే కనిపిస్తుంది
ఎప్పుడు వెళ్దాం ఏప్ ఇప్పుడు వెళ్దామన్నన వీళ అవ్వ పదండి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో
హా నేను కూడా అసలు అనుకున్నా ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళి ఒకసారి ఫ్రెండ్స్తోోన్ రావాలి ఫ్రెంస్తోోన్ వెళ్దామ అని అనుకున్నాం ని మీ ఫ్రెండ్స్ తో ని కుదరలేదు అట్లనే ఇప్పుడు ఇంకా అది చూసాక స్వర్ణగిరి తర్వత మళ్ళీ అ అది వెన్ కట అది యాది గుట్ట వెళ్ళినము యాదగిరి గుట్ట వెళ్ళేసరికి యాదగి యాదగిరి గుట్ట గూడా అంటే ఫస్ట్ టైం నేను చూడ్డము లోపల ఉంది అస్ అసలు లోపలికి ఉంది ఆ కొండల మధ్ ఇలా ఉన్నాడు వె వెలిసిన దేవుడు బావుంది అసలు చ చాలా బాగా అనిపించి ఇది నాకు ఇంక అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది సురేంద్రపూర్ చూద్దాం అంటే చూడలేదు అసలు సురేంద్రపూర్ అయినా ఒకసారి వెళ్ళాలి. ఆ సుహేంద్ర పూరి కూడా బావుంటదంట అసలు చూడాలి చూడాలి అనుకున్నాం అద దానికె వెళ్లలి ఆవి అవి రెండు విజిట్ చేసేసరికి టైం అయిపోయింది వెళ్దాం అనేసి ఇంటికి వెళ్ళేసినాం గానీ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ మళ్ళీ
కొంచెం కొంచెం పిల్లలు పెద్ద అయితే వాళ్ళు కూడా ఏం చేస్ వస్తారు గదారు
ఎంజాయ్ చేస్తారా ఇంకా సురేంద్ర పూరి లో ఇంకా బావుంటదట ఇంక చూసి చుసినవాళ్లు చెప్ చేపిరు దాంట్లో మొత్తం మహాభారతంలో మహాభారం భారతంలో జరిగింది మొత్తం దాంట్లో ఆ కనిపిస్తదంటండి. దాంట్లో ఫోటోస్ అవి అట్లా కనిపిస్తదంట మీరు వెల్లీరా సురేంద్రపురి కి
లేదండి అసలు ఈ పిల్లలు ఆ ఇక ఎప్పుడు వీలు కాలేదండి నేను ఎప్పుడు వే ఎక్కడికి వెళ్ళలేదు
ఆ హ్మ్ అంటే సురేంద్రపురికి వెళ్లారా హ్మ్ ఉంది
ఎప్పుడు వెళ్దాం వెళ్దామండి వెళ్ళాలి అసలు ఫ్రీ బస్ ఉన్నప్పుడు చూడాలని కొంచెం ఉంటదండి కొంచెం అందరూ వెళ్తున్నారు మేమెమో వెళ్ళట్లేము ఫ్రీ బస్ కూడా అయిపోతుంది ఇంకా ఒక టూ ఇయర్స్ లో
హలో హలో
హాఫ్ డేస్ ఎపటినుండి అండీ
ఫిఫ్టీన్ నెక్స్ట్ మండే నుంచి ఫిఫ్టీన్త్ నుంచండి
మీకు అఫ్ డే ఉంటందా ఫుల్ డే న అండి మరి
టీచర్స్ కూడ అఫ్ డేనే ఉంటాది
ఆ లేకపోతే మీరు ఫుల్ డే వర్క్ చేయాలన్నా
లేదు లేదు
ఆహా హ
అంటే అఫ్ డే అప్పుడు అప్పుడు వేలాలి వెళ్లినాక టువెల్ తాటికి పిల్లలు వెళ్తే టీచర్స్ వర్ ఏ తారనమాట
అవునా అయితే మేము ఈరోజు ఫంక్షన్ క వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళ మధది ఎంగేజమెట్కి అయితే మేము ఫోటోలో చూసి చూపించినప్పుడు చాలా మంచి అనిపించింది మా పక్కన ఫ్రెండ్ లాగానే అనిపించింది అరే బాగుంది అమ్ అమ్మాయి మంచి ఉంది అబ్బాయి కంటే మంచి ఉంది అని ఇట్లా అనుకున్నామండి
అవు
ఇంకా ఆ తీర అక్కడికి వెళ్ళాక చూస్తే అసలు ఈ అమ్మాయి అయినా లేకపోతే అమ్మాయి ఏమన్నా మారిందా ఇట్డుందేనని షాక్ అయినా అండి చూసి
అవునా అ అంత
చాలా డిఫరెంట్ ఆ అవునండి అసలు మీరు
అ ఇలా స అక
ఆ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు కాని మరి చాలా డిఫరెంట్ ఉంది
ఈ డైరెట్గా ఉ కలగా ఉంటుందిది కూడా
కల్ కాదండి ఫేస్ కూడా డిఫరెంట్ అనిపించింది మీక ఏమన్నా అనిపించిందా అండి
నేను చూసాను నాకు ఏమో అసలు రెండు ఫొటోసే కదా మరి తెలీదు ఇంకా
ఆహా అప్పుడు చూసిన ఫోటోకి ఇప్పుడు చూసిన ఫోటో క అండి
కొంచెం అపి సునా కూడాడ
కనిపించింది ఇప్పుడు
అంటే అడస్ ఒకలాగా సారిలో ఒకలాగా ఉంది క చు
అది వేరండి ఇప్పుడు మనకి శారీ ఏం కనిపిస్తుందిండి, ఒక పువ్వులే కనిపిస్తున్నాయండి, ఒక ఫేసే కండి డిఫరెంట్ సారీ డ్రెస్ అనికి ఇ నేం చూస్తామ అండి పర్టికులర్ గా
ఆ
ఆ అంత పూలదండే కనిపిస్తుంటే శారీ ఫుల్ ఫోటోనా అదేమన్నా కొంచెం ని అమ్మాయిే డిఫరెంట్ అయి దాంట్లో దీంట్లో వేరే ఉంది ఆ ఇంకా అటు పో అటు ఓల్డ్గా ఉంటా హే అటు సైడు ఇప్పుడు వాళ్ళ ఊర్ సైడ్ ఓల్డ్ ఉ ట్టరు
ఆ అక్కడు కొంచెం వేదిలా ఉంటది అ పాట వీట్లాంటంద మొత్తం చెట్లు ఇంకా డెవలప్ కాలేదన్నట్టు సైడ్
ర ఈస్టర్ కావు
అవు చూస ఏ అయి ఉండవు అట్లనే అ సైడ్ అందరు ఇంకా డెవలప్ కాలేదు అన్నట్టు ఇప్పట్లో ఉన్నట్టే వాళ్ళు ఇంకా ఉం టున్నారు
ఆ ఉంటున్నారు గాని ఈ ఇ అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంటదంట అండి, మరి ఇంకా అట్ల అయితే ఏమ అనిపిస్తలో ఫేసి చూస్తే కొంచెం
ఆ
అంటే ఇక ఆ సిటీ లో ఉన్నట్టు అనిపిస్తలే కొంచెం మనవరన బెస్ట్ అండి పల్లెటూర్ లో
అదే
అ
ఏమో తెలిదుం క్లారిటీగా ఎట్లా తెలుస్తుందండి మొత్తం
ఆ ఇంకా ఇలా ఫోటోలో సరే అప్పుడు ఇప్పటిక డిఫరెంట్ ఉన్నట్టు ఇంకా బయట వేరే ఉండొచ్చు
తర్వాత వచ్చన్నాక డిఫరెంట్ కనిపివచ్చు మనకి ఎట్లా తెలుస్తుంది ఒకసారి చేంజ్ అయితా ఉంటారు
కూర్చోబెడతారు వావ్ బాగుంది పిల్లా అనేలాగా ఉంటది
అ మల్లి అయిపోయినాక పెళ్లి అయిపోయినాక వన్ మంత్ త
ఆ ఆ అసలు ఇవేనా పెళ్ల్ళప్పుడు వేరే బాగుండే అనిపిస్తది.
హ సడన్ గా పెళ్ళికి మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడు ఒకసారి చూస్తే అప్పుడు తెలుస్తు ఊ
అవునండి నేను అట్లా చాలా ఫేస్ చేసినాను నా చిన్నప్పటి నుండి. పెళ్లి కూతుర్ని చూసి మళ్ళీ ఈమైనా పెళ్లి కూతురు అనేలాగా అ పిచ్చే తీ
అవు అవును నమ్ అయితేలిలు బాగారెడి అయితారు అ అవి చేస్తారు చాలా అన్ని పెట్టుకుంటారు. మళ్ళీ ఈ తర్వాత ఎప్పటిక అన్ని అవన్నీ మ నేరు కదా
చెయ్యాలండి గుర్తుపట్టము అయితే ఇంక నేనను కుంటున్న మా ఫ్రెండ్ కొంచెం బ్లాక్ ఉన్నా కూడా మంచిగా ఉంటదండి కల ఉంటది ఫేస్ లో.
అ
తనే బాగుంది అసలు అంటే ఎట్లా పోలుస్తారు కండి ఎరళ్ళ అన్న
న కద అ పోస్ది అంతేనా చు చూస్తా ఇచ్చినకైనా పక్క ఇంటి పక్కనలో ముందు వాళ్ళు ఎవరో ఒకరు అనుకుంటూనే ఉంటారు. ఇంకా పెద్ద కూడలు ఇట్లు ఉంది, చిన్న కూడలు ఇట్లుంది అకు కుంటనే ఉంటది
ఆ అయితే ఇప్పుడు ఇద్దరులో చూస్తే మా ఫ్రెండడ్ మంచిగా కనిపిస్తుందండి నాకైతే ఆ మచ్చి ఉంటది ఉ తన ఫేస్ కలా ఉంటది, మంచిగా ఉంటది అని అనిపించింది. ఈమది కొంచెం డల్లుగా ఉంది. కలలేదు ఇం
క కల ఉంటది గా ఎమెంట్ ఆనగానే ఫేస్ లో కలు వస్తుంది. అసలు ఇద్దర్లో ఆ కళ లేదంటే అనిపించింది నాకైతే
పెళ్ళ కొడుకు నవ్వేసరికి కొంచెం ఉంది అతనికి ఉన్నట్టు అనిపించింది.
ఆ నాకైతే ఇద్దరు దున్ పి లేస పళ్లి కలిళ అనిపిస్తలే మరి పళ్లి వ వస్తదేమో
ఏమండి మొత్తం డల్లు ఫేసులు పెట్టుకొని ఉన్నారండి
ఆ ఇద్దరు ఫేస్ సేమ్ లా ఒకేలా కొంచెం డల్ గా మళ్ళీ కళ లేనట్టు అంతే అనిపించింది నాకు కూడా
ఆ అసలు ఆ కళ్ళల్లోనే మెరుస్తుంది కదా అండి ఎవరిదైనా అందం
అ అంటే మరి డ్రెస్సింగ్స్ స్టైల్ లో కూడా ఉన్నట్టుంది మాకు తెలిసి
అ
డ్రెస్సింగ్ స్టైల్ లో పెళ్లికొడుకు ఇంకా ఎట్ల ఉండాలి ఇంకేమిటంటే అది వేరే ఉంటది సూట్ లాంటిది పోయితేనా లేదంటే ఇక్కడ కుర్తా టైప్ లో అట్లా ఇ తీసుకుంటే బాగుండేది డ్రెస్
లో రిసెప్షన్ కట్లా ప్లాన్ చేసుకుంటే ఆ మనకేం తెలుస్
గుడిపట్లేనే
ఆ వేసుకుంటారు. ఆ వేసుకుంటారండి కాకపోతే, తీ ఇంగ వాళ్లిష్టమది
ఆ ఓకే అండి మరి ఉంటానమ్మా